ఓ అ నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ ఏం చేస్త స్తున్నారు ఎలా ఉన్నారు ఆరోగ్యం ఎలా ఉన్నది మీది
ఆ అంతా కుశలమెనండి
అంతా కుశాలమేనా ఎ ఎక్కడున్నారా ఎక్కడున్నారండి మీరు ఇంట్లో ఉన్నారా
అవునండి లేదండి బయట మెటిల్ మీద కూర్చ
మెట్ల మీద కూర్చొని ఉన్నారా ఆహా సర్ సరే అండి ఇంకెలా ఉంది ఆరోగ్యం ఎలా ఉన్నదండి మీది
ఆ ఎంత మంచిగానే ఉంది
ఆహ్ బాగానే ఉన్నాం అండి ఏం చేస్తున్నారు మీ పాప గారు
మా పాప గడు గారు రోడ్ మీద ఆడుకుంటాండ్రు
ఆడుకుంటున్నాయి ఈ రోజు ఎలా సాగినదండి శుక్రవారము
ఈ రోజు బాగా పని ఉండే ఇంకా పొద్దుగాల మా ఇంటి ము గట కొంచం యాక్సిడెంట్ అయింది లల్లి లల్లి అయింది
వివరించగలరా ఏమన్నా
అవునండి ఎప్పుడో పేరెంట్స్ ఎవరైనా చిన్నపిల్ల బాబ్ బండి ఈయద్దు కదా మీద్దరైనా మీద ఆ మ్ కొంచెం ఎయిటీన్ తర్వాత ట్వంటీ తర్వాత కూడా ఇవ్వాలి కాని పేరెంట్స్ ఏం చేస్తున్నారు పిల్లల్ని బండికి ఇ ఇచ్చేస్తున్నారు ఇగ వాళ్ళు ఏదైనా అయిపోండి కద ఈ రోజు పొద్దుగాల మా ఇంటి ముంగట చిన్న పిల్లోడే ఆ పది సంవత్సరం కూడా లేడు
ఆ
అట్ట చిన్నోడే స్కూటీ పట్టుకొని వచ్చిండు అచ్చి మా ఆ ఇంటి ముంగట అయనే ఒకతున్నారు మా బావగారు అంటరు పెద్ద బావా వాళ్ళ కొత్తయి స్కూటీ పెద్ద కొత్తది స్కూటీ అచ్చి కొట్టేసిండు ఖతం మొత్తం గంధరగోళం అయింది ఇద్దరి స్కూటి
మొత్తం గందరగోళం ఐనదా అండి
అవునండి కాకపోతే స్కూ టిలే లేకపోతే ఆ పిల్లోడిని ఏదైనా యాక్సిడెంట్ అయ్ తే కాళ్ళు చేతులు విరిగితే ఎట్లా ఉంటుండే మరి
చానా ఇబ్బంది అయితుండే అండి చానా అంటే చానా ఇబ్బంది అయితుండే
పిల్లలు రోడ్ మీదనే ఉంటారు వచ్చి అట్లా కొట్టే తిపోతే ఎట్లా ఉంటది ఈ సారి చెప్పండి
చాలా ఇబ్బంది అయితదండి మరి ఏం చేసారండి మరి అబ్బాయిని
ఆ అబ్బాయిని ఏం చేయాలె వాళ్ళ స్కూటీని తీసుకున్నారు కీస్ తీసుకున్నారు స్కూటీ తీసుకున్నారు తీసుకొని మనమే పట్టుకున్నాం ఇగ వాళ్ళని ఎ మా రిపేరింగ్ ఉన్నది గదా లెవెన్ థౌజండ్ ది ఉంది రిపేరింగ్ ఉంది షోరూమ్ కి పోతే ఆ రిపేరింగ్ మొత్తం చేయిస్తా అన్నారట వాళ్ళ నాన్నగారు
అంటే మాట ఇచ్చారా వాళ్ళు చెపిస్తా అని
అవును ఇచ్చిండ్రట ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పటి వరకయితే ఇచ్చారట లెవెన్ థౌసండ్ ఇలా అయితే వాళ్ళు ఆలోచించి చెప్తారని చెప్పిండ్రట సర్లే
ఆహా ఇప్ ఇప్పుడైతే మాటి ఇచ్చారు ఒకవేళ ఎక్కువ బిల్ అయితే మరి ఇచ్చే ఛాన్సెస్ ఏమన్నాయా వాళ్ళు ఏమం
వాళ్ళ స్కూటీ మన దగ్గరనే ఉన్నది కదా మరి
ఆ స్కూటీ కొరకైనా ఇప్పుడు వాలు డబ్బులు అనేది తప్పనిసరిగా పెట్టాలి
పెట్టకపోతే ఎట్ల మరి
ఇప్పుడు మన దగ్గరనే ఉంటది మీ బావ మీ బావ గారు ఇచే మీ మీ బావ గారు ఇచ్చే వ్యక్తి అయితే కాదు ఎలానో
కాదు అది రిపేరింగ్ అయితది ఆయన వదలడు కూడా
రిపేరింగ్ అయితది ఆయన వదలడు కూడా మరి ఎమన ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితదని చెప్
అవునవును అవుతదట కానీ బ్యాడ్ నేమ్ వస్తదట కదా బండికి
అది కూడా ఉంటదా అండి
అవునట బండిది కూడా బ్యాడ్ నేమ్ అవునవును షోరూమ్ వాళ్ళు తెలియజేశారట ఇప్పుడు కొత్త బండి కదా ఎన్నో సంవత్సరం రెండు సంవత్సరం మూడు సంవత్సరం అయితే కూడా ఒక మాట కానీ ఇప్పుడు రెండు నెలలు రెండు మూడు నెలలే అవుతున్నాయి ఇప్పుడు యాక్సిడెంట్ అని అక్కడ ఇన్సూరెన్స్లా రాసిస్తే మరి ఎట్లా ఏమ్ వస్తది మరి థర్డ్ థర్డ్ డ్ థర్డ్ పర్సన్ ఎట్లా అట్లా వస్తది పేరు మనది అని చెప్పారట ఆలోచించండి ఇప్పుడు ఇన్సూరెన్స్ ది ఎందుకు అని తెలియజేశారట వాళ్ళు
రు సరే విషయమే కానీ ఏంటిదంటే ఇప్పుడు మనకు బండి కూడా మరి కావాలి కదండి
అవునండి వాళ్ళ బండి పార్ట్స్ కూడా ఇక్కడ దొరకవండి
ఆహా బం బండి పార్ట్స్ ఇక్కడ దొరకవా
అవునట వేరే ఊరు నుంచి తేవాలట మేము చేయిస్తామని అడ్వాన్స్ అక్కడ పెడితే వాళ్ళు ఆ అక్కడ నుంచి ఆర్డర్ చేసి ఆన్లైన్ త్రో చేస్తారట
ఓహా ఒక ఓకే ఒకవేళ మనము చె తెప్పిస్తామని చెప్తే వాళ్ళు తెప్పిస్తారన్నట్టు
అవునవును
మీ చాలా క్లిష్టమైన పరిస్థితే అండి మరి
అవునండి ఇయాలా శుక్రవారం కదా కొద్దు గాలే అండి ఇట్లా జరిగింది ఎనిమిదిన్నరకే
మీరు ఉండారా అండీ సమయాని
ఆ ఆ సప్పుడు విని ఏం ఏం సప్పుడు ఎవ్వరు పడ్డారు అని నేను బయటకు వచ్చే వరకు ఇట్లా పరిస్థితి ఉంది ఏమ మా ఇంటి ముంగట్నే
మీ ఇంటికి ఎగ్జాక్ట్ ముందటినేనా అండి చాలా బాధాకరమైన
అందరు జమ అయ్యారు మా కాలనీ వాళ్ళు ఫస్ట్ టై మా కాలనీకి ఒక చీమా కు అతే కూడా సప్పుడు వస్తే అందరు వస్తారు ఇక బైక్ పడింది అయితే ఎట్లా ఉంటది మాకు కాలనీ మరి
అంటే కాలనీ వారు ఎల్ల ఎల్లప్పుడూ ఒక కన్నుచూపు వేస్తా ఉంటారండి
ఆ అవునండి మా కాలనీ మంచిగా కలిసి మెలిసి ఉంటారండి ఎవరింట్లో ఏం జరుగుతుంది ఏం జరుగుతలేదు గొడవలు అయితున్నాయా ఆ గొడవ ఏమవుతుంది అని వినుకుంటానే ఉంటదండి
అంటే ఒక పది కో అంటే ఒక పది ఇళ్ళలోకి ఆ తొమ్మిది మంది కంటి క కనుచూపనే అది ఎల్లప్పుడు ఉంటది అన్నట్టు
అవునండి కొంచెం కూడా సప్పుడు మీరు ఎక్కువ వాయిస్తోని మాట్లాడితే ఆ అదే ప్రతి నీన్ అదే నిమిషంలో మ మిమ్మల్ని అడిగి అదా అడుగుతారు అండి ఏమైంది ఎందుకు ఆవిస్తున్నారని వచ్చేసి అడుగుత తింటారండి మా ఫాదర్ ఇన్ లో
చాలా మంచి వ్యక్తుల అండి
అవునండి బాగ మంచి
బాగా మంచి వ్యక్తులు మీ
అవునండి మేము జోకు కూడా చేసుకుంటే కూడా అది లొల్లి అని
ఆహా వాళ్ళు అభిప్రాయ పడతారు
ఆరే వేళ్లు ఎంత మొత్తుకున్నారు ఎందుకు అనిస్తారు అడి అది లొల్లి కాకపోతే కూడా ఆ పక్కా వాళ్ళు ఏంటి ఆరే లొల్లి అయ్యింది ఆమె పోయింది అడగడానికి అని కతం అట్లా
ఇట్లో ఉన్న అంటే ఇప్పుడు ఇలా ఉంటద అండి ఇంట్లా అంటే పడుకున్న వారు లేచి వచ్చి చెప్పడ అ ఆలా ఉంటుద అండి
ఆ ఉంటది ఉంటది అండి అంతా ఉంటది అందరు మా ఇ మా ఏళ్లలో గాడ కాదు ప్రతి ఒక్కరు ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇలా అక్కడ కొంచెం మా ఇంటి అవతలా వాళ్ళు గల్లీల గల్లీలు ఉంటారు కదా గల్లీలోది కామన్ మేము అంత విినం అది డైలీ ఒక లొల్లి అవుతుది మేము విన్నాం అక్కడ చెవులు కళ్ళు పెట్టాం కానీ ముగ్గత రోడ్ అయితే మీద నాలుగు ఇల్లులు ఉన్నాయి కదా అదయితే ఘోరంగా ఉన్నది ఆ ఇల్లులు
అంటే దీన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటా గల్లీలో ఉంటే బాగుంట
ఆహా గల్లీలది డైలీ వైస్ అని ఇది పెట్టారు
ఆహ్ గల్లీలాది
డైలీ వైజ్ డైలీ వైజ్ గా లొల్లిలు అయితాయి గొడవలు పెడతారు చిన్న చిన్న మాటకి తి కుంటారు ఇ అది ఇడిసి పెట్టారు అది ఇడిసిబేట్టారు అది వినరు అక్కడ బోరు ఏమైందని అడిగరు ఎవరు ఇంకా ఆహ్
ఇప్పుడు గల్లీ ఇప్పుడు గల్లీలో ఉంటే అడిగారు కదా అండి
అవునండి గల్లీలో ఉంటే అడగరు గల్లీలో కూడా ఆ ఇల్లులు ఎట్లా అంటే ఆ అది ఆ ఇల్లు ఇగ ఇడిసి వెట్టాలి ఇగ మేము మాకు సంబంధం లేద అని
ఎందుకు
ఎందుకు అంటే వాళ్ళు ఇగ వాళ్ళ వాళ్ళకే ఉంటది వాళ్ళే కోట్లాడుకుంటారు వాళ్ళే పోతారు వస్తారు వాళ్ళుం ఇంట్లా గూడా ఎవరైనా రావచ్చు ఎవరైనా పోవచ్చు మేము అడిగాము
అంటే వాళ్ళ ఇంటికి అందరు వెళ్తారా అండి
అవునండి బాగా మంది వేరే ఊళ్లో ఊరు నుంచి వస్తారట మేమైతే చూ చూడదు మేము నేను అయితే మొన్న ఒక పర్సన్ ని చూసిన రాత్రి వస్తారు మళ్ళీ పొద్దుగాలా పోతారు ఆయన ఇంకా ఫిఫటీ ఫార్టీ నుంచి ఫిఫ్టీ వరకు ఏజ్ ఉంటది ఆయనది తెలుగు ఆయనది
ఏ గల్లీలో అండి
మా పక్క గల్లికె అండి
మీ పక్క గల్లీలనా అండి మీక్ పక్క గల్లి అంటే ఇటు పక్కన అటు పక్కన అండి
ఉ రైట్ సైడ్ ఎలి
ఆ
మా ఇల్లుకి రైట్ సైడ్ గల్లి
మీ ఇల్లుకి రైట్ సైడ్ గల్లి యా ఆహో ఆ సందులో ఒక నాలుగైదు ఇల్లు ఉన్నాయి గదా
ఆ అవునండి ఆ గల్లి యే అంటాన్న అండి అప్పుడు నుంచి నీకు
అది అది చానా పెద్ద గల్లి కదండి దానికి చానా పేరు పోయినది
ఆ పేరు వచ్చినయి పోయినది ఎందుకు బాగా నౌకం బస్తీ అని పేరు అచ్చింది మా కు ఆగల్లి తోనే
అద్ చానా మంచిదండి అసలు
అవునండి
ఇప్పుడూ ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొంచెం ఆ పరంపర అనేది అలానే నడిపిస్తున్నారు రండి వాళ్ళు వాళ్ళ వాళ్ళకు వృత్తి కావచ్చండి అది
అవునండి
ఆ
అవునండి
ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మరిప్పు ఇప్పుడు వస్తారా అండి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ బంధుమిత్రులు పదకొండున్నరకు పన్నెండు గంటలకు ఆ సమయంలో
లేదండి మొన్న అచ్చిండ్రు ఎవరో వచ్చి పోయిండ్రండి
అవునా అండి ఆహా సరే అండి మీతో మాట్లాడి నాకు చాలా సమయం కేటాయించారు చాలా అమూల్యమైన విషయాన్ని
సరేనండి ధన్యవాదాలండి
నై